హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి స్పష్టంగా వినిపిస్తుంది
నా కూడా మంచిగనే వినిపిస్తుంది
ఏం చేస్తున్నారండి ఈ టైం ల పడుకోలేదా ఇంకా
ద్ర రావట్లేదు మీరేం జేస్తున్నారు హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది మీ దగ్గర నెట్వర్క్ లేదా అండి
ఉందండి మీ వాయిసే అప్పుడప్పుడు ఇట్లా కట్ ఐతుంది
అవునా నేను మంచిగా నేను వైఫే కానేే ఉన్నాండి మాకు మాష్
నా దగ్గర కూడా ఫుల్ వైఫై ఫై జీ వస్తుంది
అవునా
తిన్నారా అండి
తిన్న తిన్న అండి మీరు తిన్నార
ఆ తిన్న
మాకు తెలుసా అండి నిన్న మా ఇంటికి ఎళ్ళిన రెండు రోజులు చికెన్ బిర్యానీ చేసింది మా అమ్మ
అబ్బ
మీకోసం మీరు కూడా మా ఇం ఆ చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ఎప్పుడైనా మా ఇంటికి రండి మీకోసం కూడా చేసి పెడతా అన్నది మా అమ్మ
ఊ అయ్యో నేను చికెన్ బిర్యానీ తిన చిక్
అయ్యో మీరేం తింటరండి మరి
ఓన్లీ వెజు
ఆ సరే అయితే మా మా ఇంట్ల గినన్ పన్నీర్ చేయమని చెప్తం లేండి మీరు వచ్చినప్పుడు మరి పన్నీర్ తిన్నాం మీరు నేను కలిసి తిన్నాం ఇంకా మీ స్నేహితురాలని కూడా తీసుకరండి తిన్నాం
ఆ తీసుకొస్తా
ఆమె కూడా కొంచెం గయ్యాల్దంట కదండి అవునా అండి.
ఆ అదేం లేదండి కనీ ప్చ్ బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తది కని మంచిదే క్లోజ్ అయితే
ప ఇపుడు మీ మాటనే మీరే మంచి వాళ్ళ అంటే ఆమె ఇంకెంత మంచి వాల్లో
అవ్ అంటే మీరు క్లోజ్ అయితే మీకే తెలుస్తుంది పోతది ఎట్లు ఉంటద అనేసి
అవును అదె అండి మీరే ఇంత మంచోళ్ళు అంటే ఆ ఇసారి తీస్ స్తారా అండి మాకు మా ఇంటికి మీరు వచ్చేనప్పుడు
ఆ సరే అండి
ఉమ్ ఇంకా అండి ఎమిటి సం ఆ ఆప్ప రమ్ మీ పెళ్ళికి వస్తా కదాండి
పెళ్లి కి మస్త్ టైమ్ ఉంది గానీ
ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలవండి ప క్క వస్తాం కచ్చితంగా వస్తాం ఏదైనా ఏదైనా పుట్టిన రోజుకో ఏమైనా పెళ్లి రోజు యతే
ఆ ఇప్పుడు నెక్సట్ ఏదైన పండుగ వస్తే పండగ కి పిలుస్తాం ఇప్పుడు బావుంటది మా ఫ్యామిలీ అందరు కలిసి ఉంటారు మంచిగా
సరే మా మమ్మీ మా నాన్నని కూడా రమ్మంటా మా అమ్మ నాన్నలు కూడా రమ్మంటా మీ ఇంటికి మీ ఇంట్లో పండుగ చేేసుకుందాం
సరే మంచిగా అయితది
ఏం పండుగ చేస్తున్నా హోళి చేస్తున్నా
హోలీ హోళీ ఇప్పుడు ఇప్పుడు లేదు కదా హోలీ లేకున్నా సరే చేసుకుందామ మనం ఆ హోలీ అంటే గుర్తొచ్చింది లాస్ట్ ఇయర్ మా పిన్ని పెళ్ళప్పుడు ఉ ఇదే టైమ్ లో వన్ ఇయర్ అయితుంది అనుకుంటా అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఉండే మొత్తం అందరం కలిసి హోలీ ఆడినాం మంచి గా ఉండే
అవునండి మా మాకు తెలుసు అండి కలర్లు లేకపోతే పసుపె చల్లుకున్నామండి మేమైతే
మేము మేము కూడా మొత్తం కలర్సు పసుపు వాటర్ ఆ రీసెంట్ హోలీ అప్పుడు కాలేజ్ లో ఆడినప్పుడు
అవునా మా కాలేజీ లో కూడా మస్తు ఆడుకున్నాం అండి అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు బ్రూ బ్రూ వాటర్ లో కూడా కలిపి చెక్క ర కలుపుకొని కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి అసలు మాకాడ కలర్లు లేకపోతే ఆ ఫేస్కి మంచిదో మంచిది కాదో మాకు తెలియదు కానీ మా దగ్గర ఉన్నాయని పెట్టు కోవడేమే అందరం పూసుకున్నాం ఒక మ చెల్లెలు ఉంటారండి ఇద్దరు మ చెల్లలకు కూడా పూసినామండి మేము పోయి వాళ్ళయితే చాలా మంచి వాళ్ళండి
ఆ మా అక్కకూడా అనుకోకుండా మళ్ళీ ఎప్పుడు కలవము అనుకున్నాం కానీ మళ్ళీ అనుకోకుండా కలిసిపోయినం అందరం
అవునా అండి మీకు అక్క ఉందా అండి
అ ఉందండి కాలేజ్ లో
ఓ కాలేజ్ ఫ్రెండ్ సీనియరా
ఫ్రెండ్ ఆ సీనియర్
ఆమెక్ జాబొచ్చిందాండసలు
జాబూ ట్రై జేస్తుంది
ఆహా ఏమన్నుంటె చెప్పండామెకి కొంచెం ఉద్యోగం మంచి
ఆ చెప్తాను డగనుకుంటున్నా
ఇంకా అండి ఇంకేంటి విశేషాలు రోజు లేట్ ఎలా చాలండి అన్నయిపొయినా
ఏ ఫుల్లెండ కొడుతున్నయి బయటకు పొదామంటే ఫుల్లెండ రూమ్లనే ఉండాలిగా
అవును మీకుందీ ఏసీ ఉన్ వాట్ వా దగ్గరా
అవున
గుడుంద నే అండి మీ హాస్టల్ల కాలెజ్
మా హాస్టల్లో అవన్నుండయండి
మీరే ఉతుక్కోవాలా బట్టలు
ఆ మేమే ఉతుక్కోవాలి ఫ్రిడ్జ్ గూడుండదీ
ఎట్లండి మీరెట్లస ఎట్ల బతుకుతున్నరఅసలు ఫ్రిడ్ లేకుండా అవన్ని
అంటె ఫ్రిడ్జ్ లేకుండా బతకలేమా అండి కూల్ వాటర్కిగ వాటర్
ఆ కూల్ వాటరుంటయా
ఆ ఉంటై
అవునండి మీ సెలవలెప్పుడయిపోతయ్ మీ సెల్వలెప్పుడయిపోతయి మరి ఇం క
మాకు ఇంక వన్ మంత్
ఇంక వన్ మంతయితే అయి
ఆ అయిపోతయ్ కాలేజ్ కాలేజ్కి పోవాలనిపిస్తుంది మస్త్ రోజు
మళ్ళ పోవాలా మీ కాలేజీ మీరు అబ్బమ్ నా నాగ్ దెల్సు అండి మితో మాట్లాడుతనే మా కాలేజ్ డేస్ అన్ని గుర్తొస్తున్నాయ్ నాకైతే
అవునా ఇఈ కాలేజ్ బావుంటదా హలో హలో
హస్ హాస్టల్ల అన్నం కూరల్ ఎప్పుడన్నా వండుకున్నారా అంటున్న
అంటే అప్ ఏవైనా కర్రీస్ బాగలేనప్పుడు అప్పుడప్పుడు ఒండుకునే వాళ్ళం
అవున మేమయితె దెలుసా అండి మేమైతే రాగి జావ జేసుకునేది తిని అన్నీ వండుకు ఫుల్లంటె ఫుల్లు మేమైతే కాలేజ్ కంటేక్కువ తినడానికేక్కువ
గ్గర ఒక మినీ కిచెన్ సామాన్ మొత్తం ఉంటుండే
ఆ అవునండి మా రూమ్ల గూడండి జీలకరయితే పావుకిలో గొన్నమన్ మొన్ననేబీస్ చైన్ ఆడ్నే ఉంది
ఆ
మీరెప్పుడన్న కాలేజ్ పోతే తెచ్చుకోండి మాకాడుంది మస్తు ఉంటదండి మా కాలేజ్ రండి ఒక సరే మీరసల్ చూసిరన్కో అక్కడ్ నుంచి రారు మిక్ తెల్సా అండి నెమలీలుమ్టాయి మా దగ్గర
అవును మా కాలేజ్ లో గుడా ఆ బాంటది మా కాలేజ్ నేచర్ ఇంకా నార్మల్గా కాలేజ్లో జాయిన్ గావడం నాకు ఇష్టం లేదు కానీ ఆ ఆ వెదర్ ఆ నేచర్ బాంటది
అవునా
దానికోసంమన్నా కాలేజ్ లోనే ఉంటుంటి ఇంటికోకుండా హాలిడే సున్నప్పుడు
మీ స్నేహితుల్ తోటెఎక్కడికైనా వెళ్ళిరా అండి గుడికి అట్లా
ఆ అప్పుడప్పుడు గుడికెళ్ళే వాళ్ళం
ఏ గుడికెళ్ళిరండి
ఆ దగ్గర్లోనే ఒక గుడుంటది వెంకటేశ్వర స్వామి గుడి
మస్తు ఉంటది కదా మస్తు ఉంటదండి నాకైతే చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి టెంపు ల్
ఆ మా ఇంటి దగ్గర ఓ గుడుందండి పక్కనే ఇంటి పక్కల్నే
అవునా మాకు అయి తెలుసా అండి మాకాహాస్టల్ పక్క అసలాస్టల్ బిల్డింగ్ మీద నిలబడితే గోపురం కనిపిస్తది అంత పెద్ద గుడి ఉందండి నా పక్
ఆ మీరెప్పుడైనా మా ఇంటికొచ్చినప్పుడు తీస్కెళ్తా నేను మా ఇంటి పక్కల్నే ఉంటా ఈ గుడి
రండి చల్ కి కూడా రండి మాఆస్టల్ పక్కనే గుడుంటది మేమ్ తీసుకెళ్తాం మేమ్ నిన్ను గుడా
బాంటదా అండి గుడి
ఇంకా అండి
గుడి బాంటదా అండి
మస్తుంటదండి అసలు ప్రసాదం పెడతారు అసలు శనివారం అయితే ఫుల్ బామ్టది అసలు ఫుల్ అంటే ఫుల్లు నచ్చుతది నాకిష్టం ప్రసాదం కోసం అయినా గుడిక్ పోత ఆహా రం ప్రసాదం కోసమైనా నేన్పోతే ఒక రోజు కళ్యాణం జరిగిందండి అసలు అసలేంత బాగుం ఎం త మందొచిర్ తెలుసా అండి రోజురేమో రోజు గుడి కి రారండి మనుషులు శనివారం కాంగనే నిండిపోతది గుడి
ఆ
రోజు వచ్చే వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళందరు తోసుకొని తోసుకొని ముందుకు పోతరు
అవునా
మీరోస్తే మాత్రం తెల్ తొందరగా రాండి మా దగ్గరికి నేన్ తీసుకొని పోతా గుడ్
ఎట్ల రావాలి పొద్దున హలో హలో హలో
ఆ వినిపిస్సలేదా?
మీ వాయిసే వినబడట్లేండి
అయ్యో మా దగ్గర కరెంట్ పోయిందండి ఇప్పుడే సరే అండి మా నాన్న పిలిస్తున్నాడు.